ఆయ్ హయ్ రా
ఆ ఏం చూస్తున్నారు
ఏం చెయలే ఊర్కే ఉన్నావ్ నువ్వు
ఏమి తీని కొడుకు ఉన్నారా ఇప్పుడే ఎగ్జామ్ రాసి
ఏం ఎగ్జాము
అ డైరీ ఎగ్జామ్ ఉంటుంది ట్రైనింగ్ ఇంక పేస్టుంమ్కివెళ్తున్నా మ్ ఆ అక్కడ ఆ ఆ రోజు చేసిన టాపిక్స్ పైన ఈ రోజు ఎగ్జామ్స్ ఉంటాయి
ఆహ
డైలీ ఉంటాయి ఏం టాపిక్స్ అన్నా రెండు రెండు కొషన్స్ త్రీ త్రీ కొషన్స్
ఓహో బాగ చదుకుంటున్నావా
చదివేది ఏమ్ లే ఊరికి చూసేసి రాసేయడం అంతే
నేర్చుకోరా నేర్చుకొని చెయయి బాగా హెల్ప్ అయితుంది
కుంటాం మ్ ఒక్క రోజు కూడా అట్లా అంటే స్టార్టింగ్ ఏజ్ ఉండేది కాబట్టి నేర్చుకొని చేసేస్తాం
మీ మ్యామ్ బాగా చెప్పియదా
చప్పిస్తుంది మనకి ఇంట్రెస్ట్ ఉండదు ఆమె ఏం చెప్తుందో దీనికి దానికి సంబంధమే లేనట్టు ఫస్ట్ లో బా చేస్తే సామ్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు అర్థం అయితుంది కానీ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తే అర్థం కాట్లే ఇదే తీసుకోవాలని తెలియట్లేదు
ఆహహ
ఉమ్
ఉమ్ ఇంకా మరి తిన్నావా
ఆ రా తిన్నం రా పీజిలో చపాతి ఆలూ ఏమో పెట్టారు ఇంకా రైస్ రైసు రసం లాంటిదేమో పెట్టారు
ఆహహ ఆ
మా పిజీలో చపాతి ఇంకేదో కర్రీ వెజిటేబుల్ కర్రీ రైసు దాలు పెట్టార్రా
బాగుందా
పర్లేదు నాక్ ఏదో కొంచం తిన్ననూ నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు మాట్లాడుకోంటు ఎమ్ ఇంకా తిన్లే కడుపు నిండలే ఇంక ఇంట్రెస్ట్ పోయింది తినేది
ఉంహు
ఎత్తగూడదు అనుకున్న కానీ వాడె ఎక్కువ రోజులు ఇంకా డైలీ ఫోన్ చేస్తున్నాడు నేను డైలీ ఇగ్నోర్ చేస్తాన అసలు ఎత్తనే ఎత్తట్లే ప్చ్ ఇంక ఈ రోజు గూడా ఎత్తలేకపోతే బాగోది ఫీల్ ఐతార అని ఎత్తిన ఇప్పట్లో ఫ్రెండ్స్ ఉండడమే
అవును ఉండే ఫ్రెండ్స్ని ను కూడా వదిలేసాం అంటే ఎవ్వరు ఉండరు అసల్
అందుకే పట్టించుకుంటా అందుకే పాపంమ అని లిస్ట్ చేసి మాట్లాడుతూ ఉంటా అప్పుడు అప్పుడు ఉంహు అలా
ఎలా ఉండింది డే ఈ రోజు
పర్లే బానే ఉండింది ఒక మ్ మా ఫ్రెండ్స్ తో కలిసి సూటబ్కెల్ల ఈరోజు మాయప్పి అదొక్క షాప్ కిఫ్ కేఫ్ లా ఉంటుంది మా కాలేజ్ దగ్గర అక్కడికెల్లి ఏమన్నా తిందాంమని ఎల్లాము
ఉంహు ఎవర ఎవరు ఏం కథ
నేను నా ఫ్రెండు అమ్మాయి ఇంకో ఇద్దరు అబ్బాయిలు మా ఫ్రెండ్ వాల్ల బాయ్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు
ఉమ్
ఉమ్ వాడు మేము ఎల్లి తినేసి కొంచం ఉమ్ తర్వాత ఆడ గేమ్స్ ఉన్నాయ్ కొన్ని ఊనో అలా లూడో అవి అవాడుకొని వచ్చాంమ్ వచ్చేసామ్ ఇంకా
ఉమ్
ఉమ్
బానే ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు ఐతే
ఉమ్ చేసాం పర్లే పాపం నా ఫ్రెండ్ డల్ గా ఉండింది అందుకే నాకు అంత ఎంజాయ్మెంట్ అనిపియలా
ఏమ్ ఏమైంది
వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆమె గొడవ చేసుకున్నారు అందుకే ఆమె
వాల్లు గొడవ చేస్కుంటే నీకేంది నీ హ్యాపీనెస్ నువు చూసుకోవాలి కదా
ఫ్రెండ్స్ మనతో ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉంటే మనము హ్యాపీగా ఉంటాం మనతో ఉన్నవాళ్ళు సాడ్ గ ఉంటే మనం స్ స్యడే ఉంటుంది మనకి
అవునా
ననా
మ్
మీ బెష్టి తో మొన్న కాల్ మాట్లాడా
ఆ
గరమఅమ్మ తల్లి అస్సలు ఆమెతో మాట్లాడేదే వద్దనిపిస్తుంది నాక్
కదా నాకై తల తల కట్టుకోవాలి నాకైతే అది ఏమేమో ఇడల్ చదు తుంది నాకు రానే రాట్లే ఏమేమి యోజనం చేసి చి ఇంట్లు ఇస్తుంది తర్వాత ఓ ఇదా అని చెప్పా
ఆ సోది ఒకటి ఆమెకి ఏ ది మాట్లాడదు ఏందో మూవి
ఆమె కాదురా ఒక్కటి నేను అంతా చెప్తా మీ కి ఆమె ఒక్క ముక్క చెప్పదు నాకు
ఊ మనము ఎర్రి పప్పు అలాగా ఆమెకి మన బాయ్ ఫ్రెండ్స్ గురించి మన బయో డే టా మన ఫ్యామిలీ మొత్తం బయోడేటా అంతా ఇచ్చేస్తామా ఆమెకి ఆమె చూస్ చే హింట్ గుడి ఇయ్యదు వాళ్ళ ఫ్యామిలీలో ఏమి ఉంది మా ఇ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎట్లా అది ఏం మాట్లాడుతూ మొన్న చూస్తే ఏమో అనిందన్
ఏ ఇంకోటి ఏం తెలుసా రా ఆ రోజు ఆమె ఫోన్ ఇ చింది దేనికో అది ఒక ఫోటో చూడ్డానికి అది బై మిస్ వచ్చేటప్పుడు ఆమి ఇలా పక్కకి అని పోయింది అది సర్టిఫికేట్ కంప్లీషన్ ఉ ఉంది రా ఏదో కోర్స్ ది నేను కరెక్ట్ గా చూడలేదు సర్టిఫికేట్ ఉన్నింది కోర్సు ఉన్నింది ఏ కోర్స్ అని చూడలేదు నేను
పేరు
పాతది రా
ఉహు
ఏమో ఫోటో చూడానికి ఇచ్చిందామే ఏమో దేనికో తెలిదు అప్పుడు
ఏమన్నా చేసుకోనిలే
తగ్గాలి అనుకున్నాయి
ఏం లేదురా ఏం యూస్ లేదు తెలుసా అంటిల్ అన్ అన్లెస్ మనక్స్ స్కిల్స్ ఉండే వారికి సర్టిఫికేట్లు తీసుకొని నెత్తినేసుకోవాలి తప్పితే యూజ్లెస్స్ సర్టిఫికెట్ లోతో కావాలంటే మీ అన్నని అడుగు ఎన్ని కార్డ్లన్నా పెట్టుకో వేస్ టు నీతో స్కిల్ ఉందా ఇ ఎత్తుకుంటారు అంతే ఇంగేంలా మనం స్కల్ పైన ఫోకస్ చేస్తాను ఈ సర్టిఫికెట్ అంతా స్కిల్ వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకే అర్థం అయితుంది మనకి ఏము చ్చు ఏం రాదు మనం మాట్లాడే దాన్ని బట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్లు కి మనం ఆన్సర్ ఇచ్చే దాన్ని బట్టి వాళ్ళకే అర్థమయిపోతుంది ఇప్పుడు నేను నీతో మాట్లాడేటప్పుడు నువ్వు ఒక సెకండ్ సైలెంట్ ఉండవు నేను ఒక సెకండ్ సైలెంట్ ఉండను ఇంకే ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటది ఏమో తదు ఏ నాకైతే ఆసలు ఏం మాట్లాడాలో అర్ రూమ్ కాదా ఆమెతో ఏం మాట్లాడలో అర్థం కాదా కాన్వర్సేషన్ బిల్డ్ చేసే కే రాదు ఆమెతో నాకు సుకం ఆమెకి అస్సలు లేదు ఆమె కానిపిస్తుంది నాకు ఉమ్ ఇంకేం చేస్ సున్నా ఆమె నా ఆమె మళ్ళీ ఎందెందో అంటు
సో అంతే మాట్లాడ్దామే అందరితో మాట్లాడుతుంది
ఏమో మారమ్మ అవు వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఎంత బాగా మాట్లాడుతుంది అనుకున్నాం ఆమె నా అన్స్టాప్ మాట్లాడుతుంది అరుస్తుంది వాడ్ పైన మొన్న చూసా నేను ఆరుస్తుంది వాడి పైన మాట్లాడు తుంది అన్నీ చేస్తుంది వాడేం చేస్తాడో వాడ్దేం నాకు వాయిస్ వినిపిలే మీదే మొత్తం విన్పిస్తంది ఈడే ఉండిందమ్మా ఏంటామే ఎప్పుడు మధ్యాహ్నం నుంచి సోది మధ్యాహ్నం ఇంకా నిన్న నైట్ వరకు ఆమెతో సోది సెవెన్ థర్టీ వరకు
ఆ చెప్పిందిలే
ఫిఫ్టీన్ కోడ్లు ఏమో చేశాం
ఆ హహ హ
చాలయింది నాకు
ఆమె మాత్రం మక్ చేసింద నువ్వు ఏం చేయలేదా కోర్చు
నాకేం కోళ్లు లేవ్రా నావన్నీ రాలేదు నాకు అందుకే నేను చెయ్లే
ఆ ఏరి
ఏం చేసేదామి ఏం అసలు సోది ఏ మా మాట్లాడేక్లేదు ఒక్కటే ఒక కాలమ్మా
ఆ
ఐ మీన్ లైక్ ఒక్కటే ఒక కాల్ల్లో ఆమె మాట్లాడిందిరా ఆ రోజు ఏందో అది కూడా ఎవరి గురించి చో కాసేపు
ఆ నాన్ని నాకు ఫోన్ గాని చేస్తే గేమ్స్ ఆడ్దాం అది ఇది అంటుంది అది తప్ప నా బాయ్ ఫ్రెండ్ గురించి అడుగుతుంది అది తప్ప రాజేష్ తు రితిక్ గురించి అడుతుంది ఎందుకుఆలా అడ్గుతుందో కూడా తెలీదు నాకు
బాలుగురించి మీదున్న
ఏమో నేను చెప్పా ఉన్నే చెప్పా
ఆయె అక్మలు ఊర్కే ఒళకున్నా ఊరు ఊర్క
ఆ
విడకు ఆ ఊరు ఊర్కి మొన్నట్నింగా నాకు చెప్తూనే ఉన్నాడు ఆ ఆ ఆమె ఎందుకు నేను నీ కల్లో చూడ్డానికి పోతే ఆమె ఎందుకు నా కల్ల్లో చూస్తూ ఉంటుంది ఒకసారి రెండు సార్లు కాదు ప్రతిసారి ని చూసిన ప్రతిసారి ఆమె నా కళ్ళే చూస్ తుంటుంది
వీడెందుకు ఆమెను చూస్తాడు
ఆడు ఆమెను చూడాడంట నన్ను చూస్తాడంట నన్ను చూసే దాంట్లో బదిలో ఆమె వస్తుందంట ఏందో నాకదంకాదు వా చెప్ వాడ్చూడు మొన్న ఎన్నిసార్లు చెప్తున్నాడో ఆమె ఎందుకు నాకల ఎందుకలా చూస్తుంది అంటే అందం ఉన్నవేమో అందుకే చూస్తుందిలే అన్నా నేను ఇంకా
ఆ
పోలేకపోతే పోయాడకన్నా అన్నా ఏ నువ్వు ఊరికే ఉండు ఆమె చూస్తుందని నేన్ నీకు చెప్తుంటే అది ఇది అన్నాడు తర్వాత ఈవినింగ్ ఈరోజు పీజీ దగ్గరకు వచ్చినప్పుడు అంతే ఏ పీ ఆమెను పిల్చు అన్నాడు
ఏ వాడికి ఎంత తిట్టినా అస్తని ఏం అనదు అది రాదు ఎన్ తు అన్నా అనిపించుకుంటాడు
మళ్ళీ దూరను నేను అంటాడు అన్నీ వాడే చెప్తాడు ఈ రోజు చూడు నాకు మెంటల్ వస్తుంది నాకు తలపగలు కొట్టాలనిపిస్తుంది వాడికి ఇలా బెట్టు
కట్టుకొని అది ఇది అంటున్నాడు వాడు
ఏన్ ఆ ఏందో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంట
అయ్యో వాడుకి వాడే అనుకోనిస్తాడ ఏంటి
జీవన్ స్టోరి పెట్టాలంటా అది
ఉమ్ వాడు పెట్టినా పెట్టేస్తడ్రా నయన చూసుకో
ఆ తల్లి అప్పుడుండలే అగమల్ని చంపిబడేస్తా ఆడే
ఆ హు వాళ్ళే చనిపోయి ట్టడి నువ్వు చంపేయక ముందు వాడుకి అలా అంతా ఇష్ తం ఉండదు వాడికి అయితే ఫుడ్లు ఎక్స్ట్రోవర్ట్ వీడు ఇంట్రోవట్ ఇంట్రోలో ఎక్స్ట్రో వట్ వీడు
వీడు ఆంబి ఆంబివట్ అంటే కొంతమంది దగ్గర ఇండ్రోడ్ కొంతమంది దగ్గర ఎక్స్ట్రోవట్ నేను కంఫర్ట్ అయిపోతే ఎక్స్ట్రోవర్ట్ లేకపోతే ఇంట్రోవర్ట్ అట్లా వాళ్ళని అంబివర్ట్ అంటారు అనమాట
ఆ
ఆ హుమ్ బాయ్